హలో ఉమ్మ్ హాయ్ ఆకే ఓ ఉమ్మ్ తిన్న
ఏం తిన్నావు
చపాతి
ఉమ్మ్
చపాతి
ఊరికే చపాతీ తిన్నావా కర్రీ ఏం తిన్లే
నువ్వు నా డైలాగ్ నాకే ఎనక్కి కొట్టొద్దు
యువ్ టెల్ రా చెప్పు
ఉమ్మ్ ఉకేనన్న చెప్తినే
ఓకే ఓకే ఉమ్మ్
లాస్ట్ టైము వాడికి ఇంజక్షన్ ఎసినప్పుడు రానికి చాలసేపు ఏడిసినాడు వా డు అంటే ఆ కొంచసేపు ఎడ్చాల ఆ ఎసిన కొం సేపు మళ్ళీ అది స్వెల్లింగ్ వచ్చినాక వాడు టూ డేస్ ఏడ్చినాడు అది దానికి ఈ పాప భయపడతాంటే వాళ్ళ హస్బెండ్ చెప్పినడంట ఏం కాదులే ఈసారి నేనొచ్చి నేను ఎత్తుకుంటాను నా కొడుకుని
అ యమ్మ
స
ఏమన్నా ఓ వా డు ఏమ్మన్ననా వాడసలు యప్ప ఈ జనరేషన్ అ బ్బాయిలు ఉన్నారే ఏంది లేదులే
నేను సాన్య సర్కస్ చేస్తాంటే కాంప్రమైజ్ అయినాడు వాడు ఏడ్చకుండా ఆరోజు ఇంజెక్షన్ ఏసిన రోజు వాళ్ళమ్మ ఎత్తుకుంటే నేను సాన్య సర్కస్ చే స్తాంటే సైలెంట్ ఉన్నాడు వాడు ఆ నేనెత్తుకుంది ఇంజక్షన్ అవ్వక ముందు వాల్కి అప్పుడే వాన్ని నవ్విచ్చింది నీ పేరు చెప్పి పౌద్యం వసింది నువ్వ అంటే చాన ఇష్టం ఇట్లంతా చెప్పి
ఆహా
ఉ దంతర్వాత కొంచేపు ఏడ్చ ఇ వ వ ఎంత టెన్షన్ బడతది డెల్సా వాడు ఏడుస్తే
ఆ
హ
ఆ ఆమె న అసలు ఆమె ఓ పిల్ల్లోడు బుట్టాడంటెనో ఓ ఏదో అద కలలా ఉంది నమ్మెగే అవ్వట్లే
నేను అనుకున్నా అప్పుడు సామ్యానే నాయుడాని ఆడేడుస్తున్నాడు అడ వచ్చిన పాటి పాటిషన్
షెట్ సరే చెప్పు
నేను తెచ్ నేను తెచ్చుకుంటా కదా ఒకరిని
నువ్వు ఫిక్స్ అయిపోయినావా ఇంగా ఇద్ద్రే అని
ఆ
నువ్వు ఫిక్స్ అయిపోయినావా ఇద్దరే అని అంటే ట్వి ట్విన్స్ అని నువ్వు ఫిక్స్ అయిపోయినావా
అనుకుంటాఉన్న
ఆ
అనుకుంటా ఉన్నరా
వద్దురా బాబు
కాదు
ఆ
అరి ఎమయి
ఎంట్రా
సాల్
ఉ చెప్తాం లే ఇస్తాన్ లే
హలో
ఇస్తాలే
హలో
నేను
ఉ ఉ ఆ చెప్పు
చెప్పాలి ఇస్
ఒకడా అంత దూరం ఎందుకు వెళ్ళ
అ హ్ ఆమ ఆ పిల్ల ఇదే వాన్ని తిట్టి తిట్టి వెట్టింది విలగా
ఎవర్ని
వాన్నే అక్కుబని
ఆక్కు బయనా
ఆ లేకపోతే వరాక్షన్ పిల్ల అన్నీ అవట్ల మాట్లా అంటే ఎందుకు నా ఫ్రెండ్స్ అంతా ఊరికే ఉంటారు ఏమనిందంటే బ్లాక్ చేసేయని బ్లాక్ చేసేయి వాడు నాకు మళ్ళీ మెసేజ్ చేస్తారు నేనప్పుడు తిట్టేస్తాను బూతులన్నీ మళ్ళీ చూ కుందామంటే అనింది పోయి ఎవుడికి చెప్పుకుంటాడో వాడు చెప్పుకొని ఉండింది
నేనదే జెత్త మరి బ్లాక్ చెస్
మ్ మళ్ళీ బ్లాక్ ఏమో
నాక్ యాడన్న నాకి యాడాడన్న సరౌడింగ్ స్ లో కనపడలా తెజ చెప్పి రే మనోళ్లందరినీ దింపురా మనోజ్ గాని వీళ్ళందరినీ ఈ అదే పన్నంగా ఇటు ఎల్ల
కేమి తక్కువ మంది తెలుసు అనుకుంటాన్నావా కాలేజ్ లో అంతా ముస్లింస్
సంబంధ నా వేల్ కాదు ఆని మేము కొట్టేసాంక వాడు ఎంత మందిని పిలుచుకున్నా ఎమ్ ప్రయోజనం ఉందిరా
మళ్ళీ వచ్చు వాళ్ళు మీళ్ళ వీళ్ళకొడతే సరిపోయింది ఇంకా
అంత సినిమా లేదు మేమేం గాజులేసుకుని రండి కొట్ ట్టిపోదురూ అని ఏం గాంధీజీ కాదు పక్క కొడుతే ఇంగో పక్కచూపించనికి
సర సర్లే తెలి వెళ్తున్నడు
ఉ ఏం నీక్గనిపియ్యలేదా
కన్పియలే అది కాక మేము వేరే ఎంబిఏ బ్లాకా వీళ్ళు స్కూల్ ఇదంటే ఇట్లో ఇంజనీరింగ్ లో లో ఉంటారు సో మాకు కనిపియాడు మేము బయటికి రాము క్లాస్ లోనే అదే ఫ్లోర్ లోనే తీర్కొనుంటాం అంతే పొద్దున్న నైన్ కెళ్తే ఈవినింగ్ ఫోర్కే వచ్చేది ఇంకా
కాదు వాడికిందేందో సమ్మర్టన్ వాడు
అవును అందుకే కనిపయడు ఇంక అసలే వాళ్ళకి ఎప్పుడో డే లో ఎప్పుడో ఒకసారి ఉంటది క్లాస్ సో ఆ టైమ్ లో ఎట్లా అనిపిస్తారు ఈ రోజు మాకు ఆడిటోరియంలో పిలుచుకు కొని వెళ్ళార వెళ్ళారు ఈవెంట్ ఉందని ఐ థింక్ కన్నడ దంట్లో టీవీ నైన్ లో వచ్చింటాం మా కాలేజ్ వచ్చింటా ఈ రోజు మీడియా వచ్చిందడి అది ఎఐ ది ఏ ఏఐ నీ చేస్తున్నారంట మా కాలజ్ లో కొంచ ఇంప్రూవ్ దాన్ని చేసి అంటే ఫస్ట్ మాది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉండింది తర్వాత స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసినారు అట్లా అంటే ఇపు డు స్కూల్ ఆఫ్ కప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక స్కూల్లో ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అలా అంతా ఉన్నింది డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ స్కూల్లో ఇంజనీరింగ్ తర్వాత అది తీసేసి అది ఉంది దాంట్లో డివిజన్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు దాని ఇప్పుడు మేము స్పెషల్ గా మాకే ఇప్పుడు స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూ పిటింగ్ ఇప్పుడు మేము అది మా కోసమే ఒక సపరేట్ స్కూల్ ఓపెన్ చేసారు ఈ రోజు అది లాంచ్ చేశారు దానికి ఇద్దరు సింగపూర్ నుంచి వచ్చారు ఆ ఇంగోటి ఇంకోడు యాడ నించో వచ్చాడబ్బా ఇంకోడు యాడ నిం గా వచ్చాడు అది వాళ్ళ సోది పు
ఇం ఇంక యూనిఫాం ఎసుకోని బో మీ స్కూల్కి ఆర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్స్ కంప్యూటింగ్ స్కూల్కి
ఉ తర్వాత ఇప్పుడు త్రీ కి స్టాట్ టూ థర్టీ స్టార్ట్ అయాతుంది అన్నారు టూ కి పిలుచుకొని పోయి కూర్చో బెట్టారు ఆడిటోరియం లో త్రీ అయినా స్టార్ట్ అవ్వలేదు త్రీ త్రీ టెన్ కి స్టార్ట్ అయింది ఫైవ్ వరకు అదే సోది ఫోర్ కి అయిపోవల్సింది ఫైవ్ వరకు పెట్టుకున్నారు కాలేజీ లో ఫై కి అమ్మా అట్లా ఫైవ్ కి వచ్చాం మళ్ళీ అటెండెన్స్ ఇస్తామన్నారు రా అటెండెన్స్ ఇస్తామంటేనే వెళ్లిందిలే మేము ఉన్ చూస్తే అటెండెన్స్ ఈలే ఏది ఇలే
ఉ సరే మాది అట్లానే సెమినార్ హాల్ లో కెల్ పిలుచుకొని పోయినారు అనుకో అదే ఆడిటోరియమ్ లోకి
బా ఫుల్ రచ్చ చేస్తాం ఇంగ అది మాకు తెలుసు సో ఎట్లా లేట్ అయతది
దానికి పోటో తీసి పెట్టచ్చు కదా నాకు
ఉ పెడతాను లే ఈసారి కాలేజ్ కీ పోతే
ఇంగ చూసుకో స్పీకర్ లో మాది కనెక్ట్ చేసుకున్నాం అనుకో ఇంగా అయిపాయ్ బిజియం లు అవి ఇవి వేసుకుంటుంటాం
మా అలా అంతా ఫ్రీడమ్ మాకు ఉండదు మాకు మా కాలేజ్ కొంచెం డిసిప్లిన్ ఎక్కువ లెప్ప వస్తాడు వస్తాడు ఇంకా వచ్చి వచ్చి వచ్చి వచ్చిరాంగనే అందరీ ఐడి కార్డులు పిక్కొని వస్తాడు మా కాలేజ్ లో చేసేదే ఆది ఇంకేమి చేయరు ఫస్ట్ ఐడి కార్డ్ పీకేనే పీకునేస్తారు అది పీక్కున్న తర్వాత ఎవడు ఏమి చేయలేడు ఇంకా ఆ ఐడి కార్డ్ పీకు కుంట తర్వాత ఒకరి దగ్గర సబ్మిట్ చేసేస్తారు ఇప్పుడు చూడు నూవ్ టాకిన్ నువ్వు టకిన్ చేయలేదన్నా నీది ఐడి కార్డు పికుంటాడు నువ్వు ఏమైన్నా మిస్బిహేవ్ చేసినా నీ ఐడి కార్డ్ పి టారు నువ్ ఏమైనా డ్రస్సింగ్ బాగా వేసుకోలేకపోయినా ఐడి కార్డ్ పీక్కుంటారు ఇలా నిజాలు ఇన్ని ఉంటాయి ఇంగ ఉంటాయి అలా ఐడి కార్డు పీకునే వసిన తర్వాత డిఎస్ఏ అని ఉంటుంది ఆడ బోయ్ చేస్తారో మళ్ళీ మనం అడి పోయి వాళ్ళ రీజన్ చెప్పి అపాలిజీ లెటర్లు రాసి ఆ ఫైన్ ఏం ఉండదు అనుకుంటా కొంతమంది చెప్తారు నేను ఎప్పుడు నాకు తెలిదు కాబట్టి నే ఎప్పుడు పోలే నాకు తెలీదు ఫైన్ ఏమో ఉంటుంది అనుకుంటా ఫైన్ ఉంటే ఫైన్ కట్ ట్టేసి ఐడి కార్డు పిక్కుని రావాలి లేపోతే అపాలజీ లెటర్ రాసి మళ్ళీ ఐడి కార్డ్ తీసుకుని రావాలి అలా సోదికేస్ సోది పని జేత అన్ని వేస్ట్ పనులు దిగో ఇంకా నువ్వు కాలేజ్ స్టార్ట్ అవుతవో ఇది ఎంట్రీ గేటు స్టార్ట్ అయిన తర్వాతే ఫస్ట్ ఎంట్రీ గేట్ దగ్గర చెకింగ్ చేస్తారు ఐడి కార్డు పోతావ్ ఆడ్న ఇంక ఆడే కొంచెం డ్రెస్ స్కాన్ చేసే తారు ఆడే ఏమైనా డ్రెస్ బాలేకపోతే ఎనక్కి పంపిచేస్తారు అదే అయిపోయిన తర్వాత లోపలి వస్తారు బాయ్స్ కైతే సినిమానే అడుగడుక్కి ఉంటారు ఇలా అడుగులో అడుగు పెట్టే ప్ర తి అడుగుకి ప్రతి ఫైవ్ మీటర్స్ ప్రతి హండ్రెడ్ మీటర్స్కి ఒకడు ఉంటాడు
హ్మ్
లైన్గా నిల్చొని ఉంటారు టకింక్ జేయలేకపోతే పట్టుకునే ఐడి కార్డు పీక్కునేది పొద్దున్న పొద్ ద్దు నించి పొద్ద్ ద్దున్నే ఒకటే కాదా డ్యూటీ డే మొత్తం వాళ్లది అదే డ్యూటీ
ఆ
యాడు ఎవడు చిక్తాడో వాడి ఐడి కార్డు పిక్కోవాల అయ్యో పా పాపం అనిపిస్తది నాకు మ్
మేమల్ మేము అల్లరి జేయాలంటే ఏం చేస్తాం తెలుసా
తెల్దు నాకు
ఐడి కార్డ్ బ్యాంగలోకి పెట్టేసి ఎళ్లిపోతాం
ఉమ్మ్
ఆడార ఫైవ్ థౌసండ్ రుపీస్ రా ఫైన్
ఉమ్మా వా
అది హె హెచ్ ఒడి దగ్గరక్ పోతే మేడం చేస్తుంది. హెచ్ ఒడిని దాటి మళ్ళ వాన్ డిసిప్లెన్ దగ్గర బోయినయను కో వాడు ఆల్రెడీ ఆడా నార్మల్ అకాడమిక్ ఫీజ్ జ్ ఉంటుంది దాంట్లో
సరే బాయ్
హ్మ్